హలో
బావున్నార అండి
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం జేస్
ఏం జేస్తన్నారు
ఏం లేదండి మీరు
ఏం లేదు తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా మరి
ఆ అవును తిన్నాం ఇంతకు ముందే కూర్చున్నాం
ఊ ఏం చేసిరు వంట
మేము అనపకాయ టమాటా మీరు
మేము బెండకాయ ఇంకా వంకాయ జేష్ణం
అవునా తినార మరి
ఆ తిన్నామండి
ఆ తిన్నాం తిన్నాం
ఎట్లాగాస్తున్నారు మరి మీ వాళ్ళు ఎగ్జామ్స్
ఆ ఓకే బానే రాస్తున్నారు అంటున్నారు ఈరోజు లేదు ఎగ్జామ్ ఓన్లీ రెండి ఎన్న జరిగినాయి కదా
అవునా
ఓక్క దగ్గర స్ట్రిట్ ఉందంట ఒక దగ్గర లూజ్ ఉందంట
మ్మ్ హ్మ్ బానే రాస్తున్నారుగా వీళ్లైతే
అవును బానే రాస్తున్నారు మీసైడ్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతునాయి అంత
అట్టే ఎందాండి ఇటు
అవునా
పిల్లలు అంటున్నారు స్ట్రిక్ట్ ఏ ఉందని చెప్పేసి
అవునా
ఈ సారి బానే స్ట్రిక్ చేసిండ్రు ఇంటర్ వాళ్ళకి ఇంకా టెన్త్ వాళ్ళకి
అవునవును
ఎందుకు మరి ఈసారి మొత్తం
ఆ అంటే ఎవరు చదువివుతలేరు కదా లూజ్ ఉంచితే అని అందుకుచ్చ
కావచ్చు మరి ఇంటర్వలకి కూడా ఫస్ట్ స్ట్రిక్ట్ ఐ ఉండే హ ఇంటర్ వాళ్ళకి కూడా స్ట్రిట్ఏ పెట్ తిరువ
అవును ఇచ్చాడు కూడా
మ్మ్ ఎప్పుడుంది మళ్ళీ నీకు మండేనా
అవును మండే ఉంది
హ్మ ఇప్పుడే మైనే తెలుగయింద
తెలుగు అయి హిందీ అయింది
అవునా హిందీ వచ్చా మరి మీ బాబు కి
ఆ అవును వచ్చ వచ్చు చెలు
వచ్చా
అవును
చదువుతాడు మంచిగా మరి ఇంట్లో ఇప్పుడు
ఆ అవును చదువుతున్నాడు ఇప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా
అవునా ప్రిపేర్ అయితున్నాడా
ఆ అవును మీసడే ఎట్లుం ఉంటాయి ఎగ్జామ్స్ అ
ఈ ఎగ్జామ్స్ అంటే అంతే ఉంటాయి ఇగ చూస్
గవర్నమెంట్ స్కూల్లో అయినా అన్ని సెంటర్స్
అవునా గవర్మెంటే
అవునా అవును మా దగ్గర కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఇస్తారు
హ
ఒకటి ప్రైవేట్ లో కూడా వాడు సార్ వెళ్ళ దూరమే పడ్డది ఆటోకి వెళ్ళి ఆటోకి వచ్చేస్తాడు
ఎండాకాలం మళ్ళీ హ ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఎ ఇదు వట్టిగాన్నా ఏమైనా ప్లానిచ్చిన్నాయా
ఏం ప్లాన్స్ అండి ఏం లేదు మ్యారేజ్ స్ సున్నాయి ఎల్లాలి లిగా
అవునా
రేపు మా రిలేషన్స్ వాళ్ళది ఉంది ఎల్ దామ్ మనుకున్నాం చూడాలి గా మీరు ఏ టైనా వెళ్తారా
ఇక ఇలా వెళ్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ ఇట్లా పార్క్ కి అట్లా
అహ ఈ రోజా
ఆ
ఈ రోజు వెళ్తారా పార్క్ కి
ఏ
ఆహ దగ్గరేనా అండి పార్కు
అవునవును దగ్గరే ఇల్లుకి కొంచెం దూరం ఉంటాంది నడుచుకుంటే కూడా ఎల్ళొచ్చు మీరు ఎట్లేవా ఏం పార్కులు అవి అట్లా
ఉన్నాయండి ఇ కల్గా చాలా దూరం ఉంటాయి
అవునా వెళ్తారా మరి
హ వెళ్తాం అప్పుడు అప్పుడు
అవునా
ఆవు అయిందా పని మొత్తం
ఏం లేదండి కూర్చొని ఉన్నాం సమ్మర్ కదా ఎండలు ఉన్నాయి ఎటెళ్తలేమిగ
ఆ ఈసారి కూడా బాగా ఎండలున్నాయి అసడు బైటికీ వెళ్దాం అంటనే భయం ఎస్తుంది
అవునండి ఇంకా నెక్స్ట్ మంత్ అయితే ఇంక ఎక్కువ ఉంటాయి
అవును
ఉ
ఇంకా ఏంటి మరి విషయాలు ఉగాదికి ఏమేం సెల బ్రెట్ చేసిరు
మంచిగనే చేసినమండి
అవున మీ సైడ్ త్రి డేస్ చేస్తారేమో గదా
అవునవును
మేమైతే ఓన్లీ వన్ డే నే చేస్తాం ఉ
అయిపోయిందా మరి బూరేలా పిండి
హ ఏమయింది
బూరెల పిండి అయిపోయిందా ఉంచుకున్నార మళ్ళ ఎప్పుడైనా చేసుకుని తినడానికి
అర్ధం కాలే
అంటే పప్పు ఉంచుతాం కదా అండి బూరెలుది
ఏ లేదు మేము కొంచెం చేసి మాది అక్కడికే అయిపెంది అన్న ఖరాబ్ అయి తే
ఉ హా
హలో
ఆ అండి చెప్పండి ఇంకా ఇంకా మరి సాయంత్రం చేయడమేనావంట
అవును చేయడమే ఇక మేము ఎప్పడిది అప్పుడే చేస్తాం ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్
ఉహు మార్నింగ్ టిఫిన్ చేస్తారేమో
అవునవును మీరు
ఆ చేస్తామండి మార్నింగ్ టిఫిను ఇగ అది లంచ్ ప్రిపేర్ చేయడానికి లెవెన్ ట్వెల్వ్ అయిద్ది
అవునా
నిన్నటి చూపిస్
ఆ లంచ్ చేసాం ఇంత ముందే ఇంతకు ముందే యేసాం
బాబు మరి లంచ్ చేసి చదువు కుంటండ
ఆ అవునవును
ఊ అవునా ఆహా ఎగ్జామ్స్ బెట్టుకొని మూవీస్ కూడా వెళ్ ఉన్నారా
ఏక కొత్త మూ రా హతా
అవునా ఏ మూవి ఆహా అది ఫైవ్ అవర్స్ అంటన్రు అదేనా
అకా ఆ అవునవును
ఫై అవర్స్ ఉంటందట మూవీ అవునవును
అవునా
వాళ్ళు ఎళ్ళొచ్చారు నిన్ననే నైటు టెన్ కెళ్తే మా వాళ్ళు టూ థర్టీ కేమో ఇం టి వచ్చారు నైట్ లో
దగ్గర్నె ఉంటదా
ఆ దగ్గరే మీకు మరి
ఆ బడ్్డనా ఉంతాతు
ఊ
దగ్గర ఉంటది
దగ్గేర ఉంటందా
ఆ
ఆహా వెళ్తారా మరి మీరు మూవీకి మీ పిల్లలు వెళ్ళొచ్చారా ఆ
అవునా
నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి మూవీస్ చూడడం
ఏదో ఎప్పుడో ఒకసారి చూస్తాం మ
ఊ అంతే ఎప్పుడో ఒకసారి చూడ్డాం ఇ పని చేసుకోవడానికే అయిపోద్ది టైం మొత్తం
అవును
పని వాళ్ళు ఉన్నారా మీ ఇంట్లో
ఏ లేదు మేమే చేసుకుంటం మేమే చేసుకుంటాం మీరు
మేము ఇంకా మేమే చేసుకుంటాం ఎట్లా ఖాళీగానే కదా ఇం లో
అవును అందుకే మేం చేసుకుంటాం
హ్మ్
ఇంకా మరి ఏం ఎట్ల మీరు ఏం కర్రీ చేసింరు. మీర్ బెండకాయ ఎట్ల చేస్తారు.
మేం బెండకాయ ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాం పల్లీల్ ఏసి లేదంటే ఇ చింతపండు, టమాటా ఏసి పులుసు పెట్టేస్తాం లైట్గా
హ్మ్
ఆ సాంబార్ ఇవేమన్న చేస్తే ఫ్రై చేస్తాం అన్నట్టు బెండ కాయ పల్లీలేసి నార్మల్గా మనం తిన్డానికి అయితే ఇగ కర్రీ లాగానే అందరు చేసేటట్టు చేస్ స్తం. ఇగ చింతపండేసి.
అవునా
మీరు ఎలా చేస్తారు మరి
మేము ఆ నా పప్పు చేసుకుంటాం. బెండకాయ పల్లీలు ఫ్రై చేస్తాం అంతే మావోళ్ళు ఇట్ల పులుసు పెడితే తినరు. అందుకే మేం ఇట్ల చేసుకుంటాం. అవున్
హ్ హ్
అంటే చింత పులుసు బాగా లైక్ చేయరన్నట్టు మా ఇంట్లో అందుకే పప్పు చేసి అట్ల ఏస్కుంటాం
మా ఇంట్లో చింతపండు తింటరండి చింత పులుసు ఎక్కువ కావాలంటరు మా పిల్లలు
అవునా లేదు ఇక్కడ అట్లెం లేదు ఓకే అండి తర్వాత చూస్తా
హలో
ఓకే అండి.
ఏమైందండి.
సరే ఓకే అండి తర్వాత చేస్త పని ఉంది.
ఆ పనుందా.
ఆ
సరే అండి చేసుకోండి మరి డిస్టర్బ్ చేస్
అవును ఏ లేదు
సరే అండి.